హలో
ఊ ఏం జేత్తన్నావ్
ఎం లేదు రా
తిన్నావా
తిన్నా తిన్నా ఆకలయింది మధ్యాహ్నం ఎ ఇప్పుడు తినగనే ఇవాళ తిన్నా కదా
అంటే మధ్యానం దినుడే బన్ జేశ్నవా
ఆ పొద్దున నైటు
గాదెంది
గట్లనిటింతన
అవునా అందర్ డైటింగ్ జేతన్నవా సన్నగ్ గావాలని
సన్నగా అని కాదు ఆకలి అయితలే ఏదో ఒకటి షాపలద్ దింటాన్న
మరి తిన్నదు గా షాప్లో ఈ తినుడు ఏందుక్ అన్నం దిన్నంక తినబుదై త్తే ఆలేగని
ఏదన్నా బటానీయో ఏదో ఒకటి కారం
చాప్లా గ చెత్త తిని అన్నం తినకుండా ఉంటే అది మంచిదా
ఇది గాదు గనీ గట్లనే అల్వాట్ అయ్యింది
నైట్ తినకున్నా ఎమ్ ఏం గాదు గనీ పొద్ మధ్యాహ్నం అయితే తినాలి పొద్దున్నా మద్ ఏమన్న తినాలి నైట్ కొంచెం ఎర్లీ గా తినాలి ఐదున్నా ఐదున్నా న్నారా ఆరిటి వరకు తిన్నావంటే
మ్మ్ పో పొద్దునదినీదే పొద్దునదినీదే నే నే పన్నెడిటికీ తింటా
ఊ
ఇగ మళ్ల నైట్ తింటా
అ హా ది ఇది రెండు వందల పైపలా అవునా
అవును
ఇంకా ఏంచేత్ ఏంది మరి ఫోన్ జేషిర్రా మీవోల్లు ఎవరన్నా
అవులా
మ్మ్
మావొళ్ళు ఎవరు చేయలే మా ఫ్రెండ్స్ ఎవర్ చేయ్
చేయలేవా
చేలి చోటా
ఇంకా మీ చెల్లి ఏమ్ చెస్ చెల్లే హైద్రాబాద్ పోతదటా
ఎందుకటా
వాలా స్వామీ తీసుకోపోతాడట
అది రాదా
మ్మ్ ఇప్పుడు గాదు సమ్మర్లరా
సమ్మర్ల పోతరా
మ్మ్
ఆహా
అంటే మరి కలవరాదే ఏమో మరి అన్నది ఏమో మరి అంటే అంటే మీరు ముగ్ ముగ్రే పోతార్రా ఎవ్వరిని కల్వరా అంటే ఏ గట్లేమ్ లేద్ ఎందుకు కలవం నిన్నద్దం అందంటనా అని అన్నది.
ఆ
సరే అమ్మ
ఆహ
ఇప్పుడే అది అండుతానవ్వు కదనే
అండుతా అండుతా.
అండుతవా, అండవా.
అండుతా ఎందుకంటే ఏమోళ అమ్మమ్మ ఫాప్స్టింగ్ కదా ఎమన్నా ఒత్తదేమో అన్ జుత్తున్నా.
చూసుడు ఎందుకు అడిగి చేతాంటే ఊకోవాలే లేదంటే జెయ్యాలే అయినా అందరికి చేసి నీకు చేత్తది.
అదే మరి ఆ అందరికంటే ఏమన్నా తడుపోటుకులో లేక్పో లే రవ్వనో ఏదోటి అండుద్ది కదా చపాతీనో ఏదో చేస్ స్తది కదా
అడుగాలే కదా అదంటే అదే చేత్తే అయిపోతది.
అదే అడుగుతా ఏ చెయను అంటే చేస్తా.
ఓహో ఇప్పుడు అయితే ఏం అండుకోలేదు ఇగ అయితే.
ఇప్పుడేం అండలేకాని గదే చేత్తున్న వానికి
అవునా
ఇంకా
చెప్పు ఫోన్ చేసిండా మరి ఆడు
తమ్ముడా
ఆ
చేయలే. ఆ చేసిండు నా కాలు చూసి నేను అప్పు డు ఎందుకో కాల్ చేసి ండని చెత్తే మళ్ళా తర్వాత చేసిండు చేసిన తర్వాత మళ్లగా ఎత్తిన ఎతిత్తే ఎంలేదు మమ్మి వాట్టిగనే ఉన్నది. ఎప్పుడైనా వే ఊర్నించి అటే లోపల్నే పోతున్నా అన్నడు.
ఉ హుమ్
ఆ చేపల కూర ఎట్ల చేస్తవు చెప్పు
చెపల కూర
ఎట్ల చెత్తవ్ ఎప్పు
ఎట్లా చెత్త అంటె
చేత్త అన్నవుగద
చేపల్ తెచ్చిన్తర్వ
కాదు నిన్ నిన్న ఎత్త అన్నావ్ కదా అదే ఎట్ల చెత్తవ్ చెప్పు అంటన్నా
ఆహా ఇట్లా ఇత్త అంటే అదే అవేంటియి ఉల్లిగడ్డలు కాల్చి
ఒ
ఇంకా జీలకర మెంతులు యేంచి అన్ని కట్టి మంచిగ మి మిక్సీ ఎసి అన్నికల్ ఇ చేపల్ మంచిక్కడ అదే జీలకర పొడి ఉన్న మె త్తుల పొడిఉన్ను మళ్ళీ ఉల్లిగడ్డ కల్సిన ఉల్లిగడ్డలు
కానీ కాకుండా సపడేక ఫిష్ మసాలా ఎతే ఏమైతు
మంచిగ్ ఉండది టేస్ట్
ఉమ్
టేస్ట్ మంచిగ్ ఉండాలి ఇట్లా అండుకుంటే మంచిగ్ ఉంటది ఇట్లా అండుకుంటే మంచిగ్ ఉంటది
సరే అట్లనే అండేయ్ అయిన నేను అండలే కద
ఆ
నిన్న నువ్ అండలే కదా
నెన్ అండలే మమ్మనే అండింది
అదే మంచిపోండి
ఆ
ఏం కూర న్డ్ ఇష్టం మిక్
మాక్ ఎం కూర వంకాయ కూర ఇష్టం పప్పచార్ ఇష్టం సాంబార్ ఇష్టం
హుమ్
వెజిటబుల్స్ ఏదైనా ఇష్టం
ఇలాకమో వెజిటేబుల్స్ ఏనా వచ్చాయి నీకేమో వెజిటేబుల్స్ ఏవనా ఇష్టం మే అంటు
హ్మ్ మరి వెజిటేబుల్సే ఇష్టం నాకు
మరి రోజు వెజిటేబుల్సే వండుతారు కదా ఎందుకు తింట హలో
తింటాన్నా మంచిగా నే తింటాన్నా
నువ్వే అన్నవ్ పొద్దున తింటాన్న మా రా
అంటే అదట్లా అలవాటు అయింది పన్నెండింటికిింద అంటే మన రాత్రి నుడులవాటైం
పన్నింటింటికి కాకుండా దే పొద్దున్న తినాలి మధ్యాహ్నం తినాలి రాత్రి తినాలి ఇక పొద్దున అన్నట్టు కాదది మధ్యాహ్నం తింటాన్నావ్ రాత్రి తింటాన్నావ్
అట్లానేే అలవాట్
ఆ ఇగ నాకు ఫోన్ చేసి పొద్దుగాల లేపి తిను తిను అని నన్ను సావగొటి
నేనంటే ఇంట్లో ఉండేదాన్ని షాప్ డే దాన్ని నాకేం కాదు ఏమంట కన్నడి టైమ్ టు టైమ్ తినాలి కదా జాబ్ చేస్తాన్నావు మళ్ళా నా ఓపిక లేకపోతే
మేమన్నా ఇంక కూర్చొనే ఉంటాం
మ్
గద గుసన్న గద తోని ఇద్దరంగా అంతే
ఇట్లా కూర్చుండుడు వేరు ఆఫీస్ లో కూసోని వర్క్ చేసుడు వేరు
అంటే వేరంటే ఇంకా ఆడ ఏసి ఉంటది ఇంక ఏమన కావాలంటే కొనుక్కొని తినొచ్చు
అదే తినమంటాన్న కొనుక్కొని తిన్నా ఏది తిన్నా కాకపోతే టైం టు టైం పిల్లలు తినాలే
ఆ పెద్దొళ్ళు ఉపవాసం ఉండాలా
ఉపవాసమేం కాదు రెండు పూటలు తింటాన్నా సరిపోతుది ఆ
ఈ ఇంకా యంగ్ ఏజ్ లున్నోళ్ళకే ఎక్కువ ఆకలి కాదు
మ్
ఎక్కువ తిండి కూడా తినుడవసరం లేదు
అట్లా అనుకోకు
మ నువ్ గూడా గంతే తిన టైం లో అందరు తినాలె
ఇగ రాత్రి దిన బుద్ది గాదు
నా గుడా గట్లనే ఐతది ఆయిన కూడా తింట గదా
అంటే నీకు పొద్దున్న హాస్టల్లో టిఫినులు పెడతారు మధ్యాహ్నం తావ్ బాక్స్ తీసుకెళ్తావు. నైట్ వచ్చిన తర్వాత చపాతి
హ్మ్
పంచాయతి రాచ్చు ఏం కాదు.
మంచిగా పెడతారు కాగానీ, ఒక్కోసారి పెట్టిన కూడా తినబుద్ధి కాదు.
బయట తినాలి. తిన బుద్ధి గానప్పుడు
అంత నేనే ఏం మొత్తానికి తినకుండా ఏము ఉండ ఏదో వీకెండ్స్ నాకు లేవ శాతకాక పొద్దున టిఫిన్ తిన తప్పితే నేను అన్ని తినుకుంటూనే ఉంటా మరి నీకంటే అధ్వానం అయితే ఏం కాదు.
నువ్వు దొడ్డు న్నావా నేన్ దొడ్డునానా
దొడ్డు తినే ఉండరు.
ఆ
ఆ నీ నీకంటే పెళ్ళి అయింది. ఇద్దరు పోరగాళ్ళు పుట్టిరు. గింత పెద్దగా అయినవ్ మరి దొడ్డు, బాడీలో చేంజెస్ అయితేయ్
అహ్ అహ్ ఆ అయితేయ్ గాని ఆకలి కాదు. ఈ మందులు ఈ గోలీలు ఇవన్నీ వేసుకొని
మరి నేను ఇంకా ఈ ఏజ్ లో ఇంకో సన్నగా ఉండాలి. మరి
నువ్వు సన్నగానే ఉన్నావు. గాని
హ్మ్ మన ఇంట్లో ఎవ్వరు బక్కగా లేరు.
ఎందుకు
ఎవరు బక్కగా అందరు ఇట్లా చే బక్కపోయినట్టయితే ఎవ్వరు లేరు బక్కగా
మీ ఏమన్నా తిన్నదారుగుతలేదా మనకు
గదే అదే అందరం ఎట్లాగో మామూలుగా ఉండే సైజు ఉంటాం. జీరో సైజ్ అయితే ఎవ్వరు లేరు.
హీరో సైజు ఉండాల్సిన అవసరం ఏం లేదు
మరిే
ఎవరు జీరో సైజ్ ఉండాలని కోరుకోరు ఎండేదే ఏదో కొంచెం ఫిట్ టూ ఉంటే అదే చాలు. బొర్ర లేకుండా వాళ్ళ జీరో సైజు లేకుండా
అ ఇంకా
ఇంకా
చెప్పాలే.
ఇంతవ్ మా తాత
అదే అదే
అప్పుడే ఏదన్న ఆలు పో ఆ దొడ్డు ఉప్మానో సన్నం ఉప్మానో చారన్న పోస్కొని తినచ్చు.
చేస్తా అదే చేస్త
మళ్ళ చేత్త చేత్త అంటవ్ మళ్ళ సపడేకుంటవ్
ఇప్పుడు కరెక్ట్ గిరాక్ టైం కదా అమ్మమ్మకి అమ్మమ్మకి కొంచం వెన్ ఎనక మొంద్ ఎనక ముంద్ అయి అదే అదే ఈ టైమ్లో ఎక్కో గిరాక్ ఉంటది
మంచిది అయిపోయింది ఇంకెందిగా ను చేసే టైం అయిపోయింది నాకు
అంటే చెయిమంటే తను
సరే బాయ్
బాయా